డిసాన్ అన్ననేే నేన్ మాట్ కడే నీకు
వినిపిస్తుంది. నేను క్లారిటీగ ఉందా వాయిసు.
చెప్పండీ.
ఇప్పుడు మనం ఏద్ టాపిక్ గురిండి మాట్లాదామండి. కుకింగ్ గురించి మాట్లాడదామా.
ఆ ఓకే అండి మాట్లాడుదాం. చెప్పండీ. వం ఆ తిండం ఇష్టం అండి. చేయడం అంటే అంత రాదు.
ఓక్ కే హాలిడేస్ అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేయరా అండి మీరు.
చ్చేది కాని భయం ఏస్తదండి చెయ్యి కాలుతదేమో అని
చెయ్ కాల్ తదన్
ఆ కాల్తే ఇట్లన్నీ భయం వేస్తది గదా, నొప్పి పెడస్ ఇదె నొప్పేస్తది గదా.
ఎందుకు కాలుతదండి ఫస్ట్ అందరూ అలానే భయపడతారు కానీ ఒక్సారి ఇష్టపడి చేస్తే. ఖచ్చితంగా బాగ చేస్తారు. అవును ఫస్ట్ నాక్ కూడా స్టడీస్ ఉందయిపోయే వరకు ఏం రాదు. దో
ఓకే
బ్యాంగ్ళూరుకి. కెళ్ళానా అక్కడా ఆప్షన్ లేద్ ఇంకా. వేరే వాళ్ళు చేసేకి. మా అన్నా నేనే ఉన్నెన్నామూ.
ఓకే ఓకే
ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి, నేనే ట్రై చేసి కాల్చుకొని.
ఆ మొత్తానికయితే నేర్చుకున్నారు. ఆ ఏవం ట బాగ చేసారండి మీరూ.
వెజ్ ఇష్టం నాకి, వెజ్జే చేస్తాన్ బాగా. నాన్ వెజ్ కూడా చేస్తాడు కాకపోతే వెజ్ కే స్వీట్సు
స్వీట్స్ ఆ అందులోను ఆ స్వీట్ అంటే ఇష్టంమండి మీకు
నాకు పాయసం ఇష్ ఇష్టమండి ఈజీ కదా
ఆ చేసుకునేకి ఈజి అని ఇష్టమా లేకపోతే టేస్ట్ బాగుంటదని ఇష్ టం
ఆ రెండూ అండి ఎవరైనా చేసినా కూడా నాకి పాయసమే ఇష్టం మీకండి ఏది ఇష్టం
కు స్పెసిఫిక్ గా ఇష్టం అంటూ పెసర్ బ్యాల్ ఉంటాయి చూ డండి శ్రీరాంనవమి రోజు పెడతరు కదా ఆ అది ఇష్టంమండి కొం
మ్మ్ అది ఉడికించి గదా
ఆహ కాదండి ఇది బ్యాల్లు నానబెట్టి పోబుయేస్సరు కదా అవి ఆ గొంజెం జెప్పగల్రా పాయసమెట్ టేస్తారు మీరు మేము ట్రై చేస్తాము ఎప్పుడైనా
నేన్ చెప్పాలా మ్ సగ్గు బియ్యం పాయసం ఇష్ట్ ట్టమాస్ దానికేక్కువ సో అదే ఎక్కువ చేస్తున్ తన్నేమో ఫస్టు సగ్ బియ్యం ఉంటాయ్ కదా వాటిని నాన్ పెట్టాలి. ఒక వన్ అవర్ అలా నాన్పెడితే
ఆ
టాం మనం సేమ్యాలు తర్వాత డ్రై ఫ్రూట్సు అన్ని నెయ్యిలో వేయించుకోవాలి అది ఆప్షన్ ఆప్షనల్ అండి సేమ్యాలు ఊ ఇష్టముంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు
ఆ లేదంటే వొట్టి సగ్గు బియ్యం బాయ్ ఆ అ
తరువాత పాలు కాంచాలి
ఓకే ఆ మీరు ఎట్లా చేస్తారు అట్లా చెప్పండి ఆ
పాలు కాంచిన తర్వాత ఆ దాంట్లోకి విచ్చేసి సేమ్యాలు వేస్తాము
ఒకే
దాని తర్వాత నేను పక్కన వచ్చేసి సగ్గుబియ్యం ఉడకబెట్టాను ఎందుకంటే దాంట్లోకి యాడ్ చేస్తాం అనుకో మనము చిక్కగా అయిపోతది గట్టిగా అయిపోతది పక్కన ఉడుకబెడితే గట్టిగా అవ్వదు పక్కన ఉడికేవరకు బాల్లాగా వస్తాయి అవి అప్పుడు అయిపోయి ఉడికినట్టు తర్వాత బెల్లం కాంచుకోవాలి బెల్లంలో చెత్త అంత ఉంటుంది కదా
ఆ అవునులేండి
కాంచుకొని తర్వాత దాంట్లోకి యాడ్ చేయాలి సగుబియ్యంలో నేను పాలల్లోకి వేయకూడదు డైరెక్ట్ పాలల్లోకి వేస్తే విరిగిపోతాయి
మరి పాలల్లోకి సేమ్యాల్ సేమియా ఎస్తామా. ఆ ఆ అప్పుడు సగ్గు బియ్యం ఉడికిన తర్వాత సగ్గు బియ్యం ని కూడా పాలలోకి ఎయాలండి.
వచ్చిన తర్వాత. వేస్తే బెల్లం వేసుకుంటాం కదా అ డైరెక్ట్ వేస్ ఇక మనకు ఉడికేటప్పుడు. టైమ్ తీసుకొని విరిగిపోతాయి పాలు అందుకోసమే. చల్లబడిన తర్వాత. తర్వాత సేమ్యాలు అన్ని ఉడికిన తర్వాత వేయాలి ఈ రెండు వేస్తే తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం ఉడికిన తర్వాత దింపేసేది అంతే. అయిపోతది. అప్పుడు కొంచెం చెయండి బాగుంటది అంటే పాయసం అంటే అంత గట్టి గుట్టకూడదు కదా కొంచెం ఆ. అందు కోసమే
ఆ ఓ ఎక్కువసేపు పెట్టినా కూడా.
అవును ఎక్కువసేపటినే గట్టిగా అవ్వదు అంటే కొంతమందికి కి చెడిపోతాది ఆ అవును ఇ ట్రై చేస్తేనే క. ఏదైనాగానీ
ఉమ్ అవును లేంది
తేయాలి అంటే మీరు ఎక్కువ స్వీట్ తింటారా ఆహ్ ఆ హాట్ తింటారా
అట్లేం లేదండి వెజ్ నేను కూడా ప్రిఫర్ చేసేది. ఎప్పుడు ఏద్ ఏది తినాలనిపిస్తే అది తెనేయడం అంతే ఆ పర్టిక్యులర్గా ఇది తినాలి ఇద్ తినాలే అట్ల అంతా ఏమి ఉండదు
అవునా మీ ఇంట్లో వాళ్ళండి
మైండ్ వాళ్ళు నాన్ వెజ్ అండి ఆహ్
ఇప్పుడు అమ్మాయిల అంతా నాన్ వెజ్ ఎక్కువ తింటారు
లేదు నేను వెజ్ తెరినండి
ఆ
ఆ మీరు ఇంకా ఏ ఫుడ్స్ బాగా కుక్ చేస్తా ఉంటారంండి
నేను ఎగ్ బిర్యానీ ఎక్కువ చేస్తుంటాను చికెన్ బాగా తింటాను ఊర నాన్ వెజ్ ఎం తిన్నాను అంత వెజ్ తింటాను
చికెన్ లో ఏ వెరైటీస్ చేస్తారండి మీరు
చికెనా ఒకే టైప్ేనాండి నాకు వచ్చేది ఆ ఒక టైపే చేసుకుొని తింటాను
ఏదాస్
ఆ చే అలాగ ఏం చేయమండి మేము ఒకే కర్రీ చేసుకొని తింటాము తర్వాత ఇంకా కబాబ్ చేస్తాం అంతే బెంగళూరులో ఉన్నప్పుడు చేస్తాంటండి లాలీపాప్స్ అవి ఇవి అంతా చికెన్ లాలీపాప్ సహి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం ఉండదు ఏప్పుడప్పుడు కుకింగ్ అ పోతుంద రేపు తీసుకుందామా అనిపిస్తది
బోర్ కొంటదా అండి కుక్ కి ఎప్పుడు త్రీ టైమ్స్ డేకి త్రీ టైమ్స్ కుక్ చేయాలి చేయాలి అంటే
ఆ లేదండి తినాలి కాబట్టి చేసుకో వాలి తప్పదు
ఆ అది కూడ రీసన్ లెండి ఉ ఉ ఇంకా మీరు ఏ ఏ ఫుడ్ బాగా కుక్ కుక్ చేయగలుగుతారండి
ఫుడ్ డా
ఆహా ఆ ఏ ఫుడ్
ఇవి తెలుసా బొబ్బట్లు
ఆ తెలుసు
ఉనే చాలా బాగా చేస్తానండి
ఆహా
ఒకప్పుడు కు అవును ఒకప్పుడు కుకింగ్ ఏ రాని నేను బ బొబ్బట్లు నేర్చుకున్నాను
ఆ అవి చేయడం కొంచెం కష్టం అంటారండి అంటే ఎవరికంటే వాళ్ళకి రావు అవ్వి అని ఒకరు అంటా ఉంటారు అ అవి కూడా చేస్తారు అయితే మీరు
లో నేనే చేస్తాను
ఓహో ఆ దాంట్లో పూర్ణం ఉంటంది కదండి పూర్ణం పెడతారు కదా అది మీరు రుబ్బుతారు లేదండి మిక్సీకి వేస్త తర
మా విలేజ్ లో ఇయి అయితే రుబ్బుతారు మేము టౌన్ లో ఉ అంటే అక్కడయితే మేము మిక్స్ వేసుసుకుంటామండి అవును అక్కడ ఆప్షన్ లేదు కదా ఇగ మేము ఊరికి వస్తే మా మా అన్ని చేసి పంపిస్తది రుబ్బి పంపిస్తది ఒక వన్ వీక్ అలా తింటాము పెట్టుకొని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తింటాము హార్ట్ గా
అవునులెండి ఉ అవునవును ఏ లే ఉ ఇంకా మా ఇంట్లో వాళ్లయితే కొబ్బరిరోలు గాని వేస్తా ఉంటారండి
ఆ మా ఇంట్లో చేస్తారని నాకు రాదు నాకు దలు ఒలిగ ఒకటే వచ్చు
ఒకే అదే మా ఇండ్ ఆ అది కూడా బాగుంటదండి టేస్ట్ తినడానికి ఆ హ
బయట కూడా దొరుకుతాయి కదండి కొబ్బరోలుగా తర్వాత కోవావ క్యారెట్ ఆ
అతే కాకపోతే ఇంట్లో చేసేఅంత టేస్ట్
అవును అవన్నీ చేయలేము మనము కోవా క్యారెట్ అంతా కోకనట్ చేయచ్చు దాల్ చేయొచ్చు
ఆ ఎక్కువ ప్రైజ్ బయటా ఒక్కొక్క ఓలిగా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పెట్టండి ఆ అందులోనూ కోలికి త్తితే అసలు తిన్నట్టు గూడా ఉండదు ఆ అట్లనే ఆ సరి ఉ చిన్న పిల్లలకు వెడితే వాళే వేస్ తరెండి కోలగా ఆ ఆ మా ఇంట్లో అయితే ఎక్కువ సాను ఎప్పుడైనా స్నాక్స్ లాగా శాండ్విచ్ క్యారెట్ హల్వా ఇట్లాంటివి చేసి తా ఉంటారండి
ఆ మీ మమ్మీ బగా చేస్తారండి కుకింగ్
మామ బాగా చేశారండి అందుకే నాకు ఇం ఇంతవరకే అంత అవసరం రాలేదు ఎంచుకోనేకంత
ఉ మీ ఇంట్లో లాస్ట్ ఆ మీరు అందుకోసమే నేను లాస్ట్ అండి అందుకే ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చే వరకు నేను అంతు ఆ స్టవ్ దగ్గర కూడా వెళ్ళలేదు
హుమ్ నాకు ఇప్పటికి గూడ జస్ట్ ఆ అన్నం చేస్తారు కదండీ
ఆ
రైస్ వండడం ఒక్కటి వచ్చు
అ అందరు అంతే అండి ఇప్పుడు హాస్టల్ల్లో ఉంటారు గదా అవసరం ఉండదు హాస్టల్లో బాలేగు పోతే బయట తెచ్చుకొని తింటాం కాబట్టి
ఉ అందులోను ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళల్సిన అవసరం కూడా లేదు జొమాటో స్విగ్గీఏ చేసినయి హు వాళ్లు తెచ్చిస్తారు ఆ హహ డైరెక్ట్ రూమ్కేవస్తది తియాడవదు అంతేగా ఆ
ఇంకా రాను రాను లేచ్ అయ్యిపోతామండి ఎలాంటివ
ఆ అది నిజమేనండి అంటే ఏదో జస్ట్ ఏద్ అది లైన్ ఇదండి ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు తింటాం మని చెప్పి ప్రతినీదంటే ఆ వన్స్ కొంచెం రెస్పాన్సిబులిటీ వస్తే అట్లాంటివన్నీ తగ్గిపోతాయండి ఆ చేసుకో కున్నాములే మళ్ళీ ఎందుకు అంత డబ్బులు బయట పెట్టడం అనిపిస్తది
అవును
హుమ్ మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకుంటా ఉంటుందండి ఏమైనా ఫుడ్
లేదండి నాకు ఇష్టం ఉండదు బయిట్ ఫుడ్ మేము ఎంత సేపు అయినా హ్న హ్నా కుక్ చేసుకుని తింటాం
ఊః పానీపూరి బాగా తింటారా అండి
అస్సలు తిననండి నేను
అవునా అమ్మాయిలకి పానిపూరి అంటే ఇష్టం అండి
కానీ అలాంటివన్నీ నేను తిననండి గోబీ తినను పానీపూరి తినను ఆ
సరే అండి థ్యాంక్ య
థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు